హలో
ఆ ఏం పిన్ని ఏం చేస్తన్నావు
ఉ చెప్పమ్మా
ఏం చేస్తున్నారు ఏంటి సంగతులు
కూర్చున్నా ఉ కూర్చున్నా టీవీ
టీవీ వస్తుందా
ఉ
ఉ బాబాయ్ ఉన్నారా వెళ్ళిపోయారా
లే ఎల్లారు డ్యూటి వత్సార్ డ్యూటి నుంచి
ఓకే ఓకే
ఉ ఇంకైతే జాయి లేట్ చేస్తున్నా
పడుకున్నాడు
ఉహు
ఉ ఆడాడు ఆడాడు ఇప్పుడు దాకా స్లీప్ ఏసాడు సైలెంట్ గా నా
ఉ హు
ఉ ఏంటి సంగతులు
మరే చెప్పల ఉ అందరు బానే ఉన్నారు
అమ్మ బాగుందా
ఉ బాగుంది
ఉ ఎప్పుడో ఊరోచ్చేది మరి
హంభం సమ్మర్ సమ్మర్
సమ్మరా
ఏ శీలా వస్తానంటుంది
అవున అవును ఉ నేమ్స్ వద్దు
ఆహా అవును
హ చెల్లం మస్తాని అండదులే గాని
అవు
ఉ అదే నేను అన్నాను ఆ తమ్డిని పిల్లు తమ్ముడు వస్త రారు కదా మూడు వచ్చి తీసుకెళ్తాడు లే అని చెప్పి అన్నా అ అంటే ఆ అదే చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ మామ వెళ్ళకపోతే వెళ్తాను ఖచ్చితంగా లేదు అంటే గనుక ఆగిపోతానుని అంది సరేలే అని అన్నా ఉమ్ అదే మళ్ళీ అనింది ఆ పిన్ని వాళ్ళు వస్తారు కదా వచ్చినప్పుడు వస్త పస్తంలో మీ దగ్గరికి అని
ఉమ్
అనింది సరే అయితే పిన్నోళ్ళు వచ్చినప్పుడే రా మళ్ళీ నువ్వు ఒక్కదాన్ని సపరేట్గా వస్తాన అన్న నీ ఇష్టవే అని అన్నాను
అవును వస్తాను అంటుంది
పెళ్ళికిచ్చేది ఉంది కదా అన్నయ్య పెళ్లి ఉంది కదా
ఉమ్
నెక్స్ట్ నెక్స్ట్ మంత్ అన్నయ్య పెళ్ళుంది
అవునాట
ఆ ఆ అన్నయ పెళ్ళికి వ వస్తే నేను ఖచ్చితంగా అప్పుడు వద్దాం అను ది కానీ మళ్ళీ నువ్వు ఒక్కదానివే అవుతావు కదా మళ్ళీ సరేలే పిన్నళ్ళు వచ్చిన కాలుతో పట్టు వస్తాల అనేసి అంటుంది మళ్ళీ సరేలే కానీ నీ ఇష్టం మరి ఎట్లయినా పర్వాలేదు అన నేను
ఉ తమా ఇష్టమా
అ
బీన్స్
బీన్సా
ఉమ్
నేను వంకాయ నెత్తలు చేశా
ఉహు
ఈ మధ్యన మా వారికి ఏమంటారు ఉప్పు చేప అప్ప నెత్తళ్ళు ఇలాంటివి బాగా వండు ఆ అన్నీ కలిపి వండు అలా వండితే కూర ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అనీ చెప్పేస్తున్నారు అనమాట అవునా ఎట్లకి కూడా నడుస్తుందా అని సరేలే వందుదాం దానిది ఏముంది అని వందా
నువ్వు తంటన్నావా
ఆ నేను అంటే ఎప్పుడు నాకైతే ఉప్పు చెపే అలవాటు ఉంది కాని అసలు నత్తలు ఇప్పటివరకు ఎప్పుడు నేను టేస్ట్ చేయలే కానీ ఈ పుణ్యమ అంటూ అది కూడా జరిగిపోయింది
ఉహు
ఆ బానే ఉందిలే మరీ అంత దారుణంగా ఏం లేదు కాకపోతే చిన్న రొయలు ఉ చూడు మరీ అంటే చిన్న చిన్నగాంటాయి డ్రై అదే ఆ ఏమంట ఎండు రొయ్యలు ఆ ఎండు రొయ్యలు అంత చిన్నవి నాకు ఇష్టం లేదు మా మాములుగానే అంత ఆ అదంటేనే ఎందుకో స్మెల్కో దేనివల్ల తినబుది అవ్వదు
ఉమ్
ఒక అమ్మాయి కొత్తగా వచ్చారులే మన తెలుగు వాళ్ళ రాజమండ్రి వాళ్ళు అయితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే కొంచెం పెద్ద పెద్ద రొయ్యలు తెచ్చింది. అవి ఎండువే ఎండువే పెద్ద రొయ్యలు తెచ్చింది. ఒక రోజు గుడ్డు కూరలో ఏసింది. అసలు ఎంత బా బాందంటే పిన్ని ఇక చెప్పక్ అక్కర్లా నేనన్నాను, ఏవండి ఎండి రొయ్యలయితే నేను తిననండి అని చెప్పా. చెప్తే కాదండి మీరో సరే తిని చూడండి. ఆ రొయ్య చిన్ చిన్న రొయ్యలు కాదు పెద్ద రొయ్య రొయ్యలు మీరొకసారి తిని చూడండి అనంది.
ఉమ్ హుమ్
తిని చూస్తే కండ అది మంచిగుందనమాట, దానికి పట్టి బావుంది. ఇక సరేలే అని చెప్పి ఎగ్గులో వేసింది. చాల బావుంది లే. బలే కూర గూడ బలే అనిపించింది. ఆ రోజు వేడి వేడిగా తిన్నాము. ఇంకా నేనేమో వాళ్ళ అమ్మోళ్ళు వస్తుంటే తామ్మని చెప్పా.
ఉమ్ హుమ్
తామ్మని చెప్తే వాళ్ళమ్మోళ్ళు సడన్ గా బయలుదేరిపోయారు. ఇక తేవడానికి కుదరలా ఇగ నేనే ఉర్ ఊరెళ్తాను కదా, నెక్స్ట్ మంత్ పెళ్ళికి వెళ్తాను కదా, అప్పుడెళ్ళినప్పుడైనా తెచ్చుకుంటానిక.
ఉమ్ హుమ్ ఎక్కడ
మనూర్లో
అహో ఊహు
అమ్మోళ్లు మొన్న నేను ఊ ఇక్కడికి వచ్చేసినాక వంటోన్ వెళ్ళి చూసారు చూస్తే పెద్ద పెద్ద రొయ్యలున్నాయ్, బావున్నాయి. కండ తీసిన ఉన్నయ్. అటే పొట్టు ఆ చ్చి కండ కాదు సారీ పొట్టు తీసిందుంది, పొట్టు ఉన్నది ఉన్నాయ్, రెండు రకాలు చూపి నచ్చింది, కానీ బావుంది పిన్ని. ఒక రేంజ్ లో ఉందసల అమ్మ తీసుకుందంట, తీసుకుందో తీసుకోలేదా? శ్రీల చెల్లోలింట్లో వండుతానంది మరి వండిందో, లేదో నాకు తెలీదు.
ఉమ్
అది పరిస్థితి
ఆ
హ్మ్మ్
బాగుంటాయి
అయితే ఇకట్లా జరిగింది. సరేలే కానీ ఇక ఏదైతే ఏముందిలే అని ఇక నెత్తళ్ళున్నాయి కదా! అని నెత్తళ్లేసి వండేస
ఆహ
ఏది నాలుగైదు రోజుల నుంచి కంటిన్యూగా డ్యూటీ డ్యూటీ డ్యూట్ నేను డ్యూటీ పొద్దున్నే ఆరింటికెళ్ళిపోతే, ఆ కంపెనీలో ట్రాన్స్ఫార్మర్ రో పెద్దది మామూలుగా అంటే పెద్దది కదా కంపెనీ. ఆ కంపెనీకి తగ్గట్టుగా ట్రాన్స్ఫార్మర్ ఉంటది గదా.
అవును
అ అయితే ఆ ట్రాన్స్ఫార్మరు మరి సడన్గా షార్ట్ అయిందో ఏదో ప్రాబ్లం అయితే వచ్చింది. అది మామూలుగా సెకండ్ హ్యాండ్ కొనుకున్నారంట కంపెనీ వోళ్ళు
హ
ఆ అదేమో కొత్తదయితే యాభై లక్షల దాకుందంట. ఇగ వాళ్ళేమన్నారంటే? అది ఇప్పుడంత పెట్టి కొనాలంటే టైం పట్టిద్ది. ఇప్పుడు ఆ పని ఆగకూడదు.
ఊ హు
తో ఉండాలి అనేసి అన్నరు
ఊ హు
ఇక దానివల్ల ఇక కంటిన్యూగా దాన్ని రిపేర్ చేసి అదంతా బాగు చేసి పొద్దున్నే ఆరింటికి వెళ్ళాడం
ఊ
అట్లాగయింది
బాగవత్
నిన్నైతే ఆ నిన్నైతే రెండింటికి
భహ
ఆ
నైటా
నన్నయితే రెండింటికి వచ్చారు
ఊ
ఆ ఏంటి ఎంతసేపటికి రాట్లేదు రాట్లేదుని చూసి చూసి చూసి ఇగ నేను బొడ్డుడో పోడుకును పోయాం ఏనా ఎప్పుడు రెండింటికి వచ్చి తలుపూ కోట్టారు వామ్మో అనుకున్న
ఆ
అంతవర్క్ ఈ నాలుగు రోజులు
బ ఓహో
ఆట్లా ఎట్లాన్నారు రోహిత్ వీళ్ళు ఎలా ఉన్నారు
ఉ ఉ బానే ఉన్నాడు
హు రోజి వాళ్ళు వీళ్ళందరూ బాగున్నారా
ఊ ఊ బాగున
ఓకే
ఆ
ఇప్పుడేంటి మరి కూరలో
ఉంది బీన్స్ ఉంది సాబారు ఉంది రైస్ పెడత తను ఐపొద్ది
ఉ రెండూ టాప్లు పెట్ట పిన్ని ఫ్లిప్కార్ట్ లో ఎట్లా ఆ ఎట్ల వచ్చిద్దో అనుకున్నా
ఉ
ఫస్ట్ టైము
ఆహా
బా బాగా వచ్చినాయి రావడం క్లాత్ క్వాలిటీ బాగుంది
హఊ
అట్లా ఇంకా అది బాగుండేడు ఆడు సరేలే ఇంకోటి పెడదాం అన్నట్టుగా మీషోలో పెట్టా ఈసారి
ఊ...
ఆ మషోలో టాప్ పెట్టా అది ఎట్లా వచ్చిద్దో ఏమో మీషో అంటేనే ఈనకు నచ్చట్ల
అవునవును ప్లిప్ లో బావుటయి
ఆ
ఊ
ఏం జేస్తుంది చెల్లి
ఉమ్ ఉందమ్మా, మా ఫ్రెండ్ ఉంది కదా.
ఎవరు ఆ ఆ ఇంత్ ఇంటి దగ్గర మీ ఫ్రెండా ఆ, ఆఆ
ఆ టిఫన్ సెంట్ర ఓపెనింగు
అవునా, ఇదేప్పుడు? ఎక్కడ ఇంటి ముందేనా, లేతే బయట ఎక్కడన్నానా
మెయిన్ రోడ్ లోని.
ఓకే ఓకే.
చర్చ్ దగ్గర.
పోనీలే
ఉమ్ ఇక్కడ పెడతాం అనుకున్నారు గానీ వీళ్ళ ఎవరు ఒప్పుకోవట్లేదని ఇంక ఇక్కడ పెట్టట్లే.
ఓకే ఓకే.
ఉమ్
గుడ్
పోనీలె అన్ని కొనుక్కున్నారు.
ఉమ్
సొంతంగా పెట్టుకోవాలి అనేసి
ఓకే ఓకే.
ఉమ్
ఉమ్
ఎలాగు, ఉమ్ బయటికెళ్ళాడమ్మా ఉమ్ మ్మ్ వెళ్తున్నాడు.
ఆ
ఉమ్
మంచిగా చదవమని చెప్పు ఎందుకంటే ఇప్పుడు కొంచెం కాంపిటీషన్ అట్లా ఉంది కొంచెం జాగ్రత్తగా ఆచి తూచి చదివితే బాగుపడతారు, లేదంటే తర్వాత బాధపడాలి.
అవును అదే బాధ
చెల్లయిన తమ్ముడైనా ఇద్దరూ అదే పరిస్థితుల్లో ఉండాలి, మంచిగా
కదా
ఆ ఆ చదువులే ముందు ముందు
ఉమ్ మెయిన్ అదే కాదా అదే కదా. ఏ దున్నీలెమ్మా మెయిన్ అదే ఉండాలి ఇప్పుడు. ఉమ్
ఏంటి చెల్లి ఏదో అంటుంది.
లో ఎలాగున్నాయి అని అడ్
ఎండలా అదిరిపోతున్నాయి కాపోతే ఇల్లు బాగుందిలే, మా మా ఇల్లు చల్లగా ఉంది, ఎవరొచ్చినా ఆ మీ ఇల్లు చల్లగుందమ్మా అంటున్నారు.
ఉహు
ఉమ్ అట్లా
ఇక్కడ బానే ఉందమ్మా
ఉమ్
ఎప్పుడెలా ఉందంటే
సరే పిన్ని మళ్ళీ చేస్తానుండు ఫోన్ వస్తుంది, స స్ సరే పన్నయితే ఉమ్
స